హలో
హాయ్ ఏం చేయలేదు నువ్వేం చేస్తున్నావు్
నేను చెవులో ఇలా అనుకోని అనుకోని చెవులో
చెవుల
చెవ్వులో వేలు పెట్టుకుొని గిర్రె అంటుంది కదా అలా చేస్తూ
చి మ్ ఆకలైతుందిరా ఏం పెడుతారో ఏమో ఈరోోజు
మ్ అఓ ఏం పెడుతారు రైస్ సాంబారే పెడుతారు నకేం స్పెషల్ గా పెడుతారు ఈ రోజు సాటర్డే బా ఘోరంగా ఉంటుంది
ఇంటూ ఘోరంమే ఈ రోజు
ర నైట్ ఏమని తెచ్చుకొని చేసుకుందాం పోని
సరే ఈవనింగు దిబ్బర్కి వెళ్ళి వెజిటబుల్స్ తెచ్చుకని ఈరుళికీ నామ్మా ఆనియనా ఆ ఆనియను మిర్చి మిర్చి ఆ మూడు తెచ్చుకుందాము
కొత్తిమీరా
ఆ కొత్తిమీర
ఫైవ్ రూపీస్ ఏ మన్నెప్పుడు వడికిించ ఇచ్చాడే అది కర్వేపాకు ఎక్కడ
ఆ పడేసామ అనుకుంటా ఆ మేము మొన్నన్నటి వరకు పెట్టింది రూమ్మేటు
అ ఎండిపోతే కూడా చేస్తారు కదా
అవును అందుకే ఆమె పెట్టింది కానీ మళ్ళీ ఎవరు పడేసారో తెలియదు నేనైతే పడేలే ఆమెనే పడేసిందే ఏమో మరి
అదే వెళ్ళేటప్పుడు అంతా క్లీన్ చేసి పోయి
ఉ అవును అన్ని ఎత్తు పెట్టుకొని ఆమె చూడు అంత నీట్ గా పోయి నేనయితే ఎక్కడున్నా అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాం ఆ ఆ సేమ్ అయినా అయినా మా పీజీలో అంత త ఏమి ఎతేేరు ఎవరు
మన పాత పీచీలో నాయన అంత ఎత్తుకునే సే వాళ్ళ తెరి చార్జింగ్ కూడా నేను లోపలి పెట్టే
ఈడే ఏం అంత ప్రాబ్లమ్స్ ఏమి లేవా అస్ అసలు నేను ఇంతవరకు ఏం ఫేస్ చేయలేదు
నాది ఒక ప్లేట్ పోయింది ఒక అంబరెళ్ల పోయింది ఒక గ్లాస్ పోయింది ఆడ
నేను ఫస్ట్ సెమ్ లో ఏం చేసా ఆ ఫస్ట్ సమ్ లేమైంది తెలుసా నాతో ఫైవ్ హండ్రెడ్ ఉన్నిందిరా ఇంకా నాకు డబ్బులు కావాల్సింది బయటికి వెళ్ళకిన్ని నితిన్ తోనో నితిన్ తో బయటకి వెళ్ళడానికి కావాలి కానీ నాతో డబ్బులు లేదు ఇప్పుడు ఇంట్లో అడిగితే తిడతారేమో అని చెప్పి ఏమని చెప్పాన అంటే నాకు నా డబ్బులు ఎవరో తీసేసుకున్నారు ఫీడ్జ్ లో నాకు డబ్బులు కావాలి వేయండి అయ్యా అబ ఇప్పుడైతే ఎందుకు లే ఏ లేదు అది ఇది ఆ ఈపీజీ లో కాదనుకోండి చి ఇది కాదు పియూలో ఉన్నప్పుడు ఆ డబ్బులు పోయింది నాకు నాకు డబ్బులు కావాలి వేయండి అన్నప్పుడు అదే ఎవరైతేస్తారు హాస్ ల్లో అప్పుడు ఎత్తే ఎవరు ఎత్తేసినార లే ఎతేలే ఎతేలే ఎవడు నాకు కావాలి డబ్బులు అంతే ఇమ్మా డ్రామా అంతా చే వాళ్ళు చూస్తే మా మమ్మీ వాళ్ళు కన్విన్స్ అవ్వట్లే పోయి వాళ్ళ కంప్లైంట్ చేయి వీళ్ళకి కంప్లైంట్ చేయ అని చెప్పి డబ్బులు ఏ వేయట్లే వాళ్ళు ను లాస్ట్ నే చెప్ప అయ్యో లేదులే లే వాళ్ళలేే తెచ్చి పెట్టే రు ఉన్నాయి డబ్బులు అని చెప్పా ఏం చేసేది ఇంకా వాళ్ళు కన్విన్స్ అవ్వట్ల ట్లే ఇంకా ఇంకా ఏమన్నా చెప్తే మా సిస్టర్ ఫోన్ చేసేస్తా అని చెప్పారు ఔస్రమా నాకు అందుకే లేదు లేదు వాళ్ళోచ్చి మళ్ళీ అదే ప్లేస్ పెట్టారు అన్న పాపం నేనెం చెప్తే అది నవ్వే నమ్మేసేది వాళ్ళు ఫనీ పాట లేద ఏంటి పిల్లకి ఉ మార్ వుస్తుంది మే ఎవరో తల్లి
ఎనిమిది సంవత్సరాల నుంచో
ఆ ప్రతిదానికి ఫ్యాన్ ఎందుకు ఆఫ్ చేేస్తుంది
అ ఓ
ఇంకారా ఉమ్ తిన్నా నువ్వు ఈవెంటె నాక్ అస్సల్ సరిబోద్ రా బాబు ఆ హలో
ఎవరు
ఒక్కాముందిలే మా పీజీలో అన్నం పెడుతుంది కింద ఆమె అంటే నాకు అసలు సరిపోదు హలో ఆ ఇప్పుడు చెప్పినిపిస్తుంది ఎందుకట్ల మెళ్ళీగ్ మాట్లాడుతున్నావ్
అదేమో అట్లా అయిపోతుంది వాయిస్
అబ్బో అబ్బబ్బబ్బో ఇంకా
చాలా నొప్పిగుంది అది ఏం చేస్త పోతుందో ఏంటో అది
నాకు చూడాలి నీది ఏమో తెలీదమ్మా నీ ది ఏం టెన్షన్ లేద్ నాకు ఎన్ని టెన్షన్లున్నాయ్ నాకు ఇంకా ఎక్కువ నొ
నాకేం కాదు ఏం టెన్షన్ లేదు చెప్పు నాకు మనీదీ ఉందీ రిలేషన్షిప్ దీ ఉంది ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి
నాది మీ ఇంట్లో అట్లీస్ట్ మీ డాడీ పర్ఫెక్ట్ ఉన్నారమ్మా మా ఇంట్లో
మరి అంత పర్ఫైట్ టెం కదు ఆంగ్రీ ఇష్యూస్ ఎక్కువ అంతే
అయిన ఫైనాన్షియల్ ఇష్యూ అంతేం లేదు మీ ఇంట్లో కానీ నీక్ ఉంది కానీ మింట్లో లేదు అంతే మాగి ఇంట్లోను నాకి అం తో ఉంది మనక్ జాబ్ రావట్లే వాడు ఎతుక్కోవట్లే ఎన్ని ప్రాబ్లమ్స్ మా మమ్మీ ఒక్కతే ఎలా కష్టపడుతుందో ఏమో ఆమె ఆమెకి పెద్ద అవాడ్ ఇచ్చినా తప్పులేదమ్మామ్మ మమ్మీకి మకి ఇలా చూసుకోవాలి అలా చూసుకోవాలని ఉంది కానీ నాకే జాబ్ రాకపోతే నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లే నాక్ భయమైపో
చదువుకుందాం బాగా చదువుకుందాం
అదే ఎప్పుడు అది ఒకటిే అనుకోవాల అడిపోయది
ఓ
మ్ ఇంకా
ఇప్పుడు మా మమ్మీ అయితే అట్లే ఉంటే హాస్పిటల్కి వెళ్ళసి రా అనింది ఆ అని చెప్తా వెళ్లేేసి వచ్చా అని చెప్తా ఒక త్రీ హండ్రెడ్ ఇప్పించుకుంటా
సరిపోఇంది మ్
త్రీ హండ్రెడ్ అంటే నమ్ముతారు మరీ ఎక్కువ అంటే వద్దు బాగోదు నిన్నే ఫైవ్ హండ్రెడ్ ఏసారు మ్ వాళ్ళ ట్యాబ్లేెట్స్ ఇచ్చారంతే త్రీ హండ్రెడ్ ఆఇంది ఏమో
ఆ
త్రీ హండ్రెడ్ అయితే ఉంటుంది లే అని వేయకపోతే నాకు ఒకసారి ఏమో ఫైవ్ హండ్రెడ్ అంటే వాు త్రీ హండ్రెడ్ అంటే త్రీ హండ్రెడ్ే వేయరు ఒక టూ హండ్రెడ్ ప్లస్ వేస్తారు ఇంకా నాక్ అ ట్రీ హండ్రెడ్ను అని ఉండి పోను ఎల ఉండిపోను
ఇది బాగుంది కదా ఎంత ప్రాబ్లమ్స్ో మనకి అసలు వాళ్ళు అర్థం ఎలా వాళ్ళకి అర్థమే కాదు మన ప్రాబ్లమ్స్ కలా ఒకొకసారి అన్ పిస్తుంది
అయినా వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తే మనం మన కంటి లో ఉండంలే
అందుకే వాళ్ళు ఇయ్యరు అందుకే వాళ్ళు ఇయ్యరు మా మమ్మీ అందుకే నక్ కీయ్యదు నేనెంతడిగితే అంతే వేస్తుంది ఒక్క రూపాయి ఎక్స్ట్రా వేయదు నాకు
మ్
చెడిపోతారు ఎక్కువ డబ్బులు ఉంటా అని మ్
వాళ్ళ ఇష్టం పెంచుతున్నది వాళ్ళు పెరగాలంతె మనం మ్
పాపం అనిపిస్తూండది అప్పుడప్పుడు ా ఆమె ఫ్యాన్ మళ్ళీ ఆఫ్ చేసి పోయిందా ఆమె ఫ్యాన్ ఎందుకు ఆఫ్ చేసింద్రా
ఎవరు పాప
యప్ప ఏ మనుషులు ఉన్నారో ఏమో ఈ జీవి బడులో నక్ కర్తమే కద్ తలా నొప్పిస్తుంది మళ్ళీ ఇప్పుడు ఆ నిన్న నైట్ తగిన కాఫికిి తలనొప్పి పోోలే ఏ ఏ నోప్పిపోలే
ఇంకా చండాలంగా ఉందది
ఆ
ఉ
ఇంటి ఇప్పటికేళ్ళేసి రావాలి
ఆ దిబూర్కిెళ్ళ వచ్చేటప్పుడు అక్కడే తీసుకుని వ
మ్ ఎంతసేపుకేళ్ళేది
వానా చూసుకోనివేళ్దాము కోరు కుద్దిరా అంద్రు ఉంటారాడ
ఓ
ఉహు
కదిలిస్తావ్ నాయిస్ వస్తుంది
హ మ మ వాళ్ళే ప్రసుంది
సి అవును రసం సాంబార్
అ
బ్రెయిన్ లో రసం అని ఉంది నోట్లో సాంబార్ అని వస్తుంది షో మొన్న చేసారమ్మా చపాతీలు ఒక్కర్రి హైలైట్ అంటే
ఏ
ఆలు అదేమో వేసి చేశార్
అది బాక్స్ చెప్పిచ్చుకొని బాపూ కిచ్ ఇచ్చారు వారు వాళ్ళు ఎంత బాగుందో ఫస్ట్ ఒకసారి వెళ్లేేసి వచ్చాం ఇ టూ టూ చపాతీ వేసుకున్నాం నాకు తెలిదు కదా ఐడియా లేదు అందుకే నేను ఆ కర్రీ వద్దులే అనేసి రైస్ సాంబర్ వేస్కుని వచ్చేసా మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తే కావాలి అన్నారు నాకు చప్పతి ఏం వద్దు నేను రైస్ తింటాను నేను రైస్ తిన్నా మళ్ళీ ఎకన్ ప్లేట్లు వెళ్ళాం త్రి త్రి చపాతీస్ వేసుకొని కర్రీలో మళ్ళీ వేసుకని రైస్ సపరేట్ బోల్లో రసం వేసుకుని వచ్చి ఇచ్చాం ఆ పిజి అన్న అయితే బ్యాగ్ సను అప్పుడు ఆడే ఉన్నాడు అంటే నార్మల్ కాలేజ్ బైక్ లో ఇచ్చాం ఎప్పుడైనా దొరకాలియా అప్పుడుంది
అట్లేమన్రు ఏమో తెలీదు నువు కడుతున్నాం కదా డబ్బులు ఏం మనం ఎంత తిన్నా కొంచమే తింటాము ఇంకా మనది హాఫ్ వాటా వాళ్ళకి ఇచేసేది అంతే కదా
అ
ఉహు అబ్బా
ఏమైంది
ఏమో తెలీదు ఆగలేక పోతుంది నాకు పోయోచ్చిన
తిను ఎళ్ళు అయ్యుంటుంది
ఇట్టికి పెట్టేది ఆ ఆ సాంబార్ రైస్ తినాలని లేదు నాకు ఏంటో నా బాధ బయటా యాన్నా తినచ్చు డబ్బులు ఉంటె ఆ ఇంకా
చెప్పు
మీ బాయ్ ఫ్రెండ్ మెసెజ్ చేయలే
అదొ ఒకటే తక్కువ నా మోహనికి
ఎందుకు జెయలే
ఆ కేం తెసాము
పెద్దదమ్మ మీది
ఇన్స్టాలో బ్లాగ లో వాట్సాప్ లో ఉంది కానీ చేయట్లేదు
అవు ఆ నీక ఎలా తెలుసు వరల్ బెస్ట్ బర్త్డే అని ఈ రోజు
అదే స్నాప్ లాగిన్ చేసా చాట్ రియా రిసీవ్డ్ అని వచ్చిందీ అప్పుడు ఈమెదీ చూసినా ఇంత పెద్ద మెసేజ్ ఉండింది ఇంకా శ్రేయా అని ఉంది ఆమె ఎక్స్ అనుకుందా ఆమెకి మెసేజ్ ఏమో అదే ఏమో నిన్నదో మొన్నదో ఏమో స్నాప్ పెట్టాడ ఉ అదో బుక్ తేయ్ ఆమె ఎంత బాగుంది ఇద అది
ఆ అ ఇట్లా వాళ్ళు మెసేజ్ చేస్తారనే వీళ్ళు స్నాప్లు పెడతార అనిపిస్తున్నా నాకు
ఇంకా ఆమెవరో ఊట అని పెట్టింది వీడ ఏమి రిప్లై ఇవాళే ఇంకా ఎవరితోనో ఏమో హాయి్ బాయ్ చెప్పాడు ఇంక ఇద్దరు ఉ
కొంచెం జాగ్రత్తగా ఉండు వాడి అకౌంట్ నీతో ఉందని తెలియకోకుండా అవునా మరి ఏమి ఆహా
వాడూ స్నాప్ లోనే ఇంత చేస్తున్నాడు అంటే ఇన్స్టాగ్రామ్
ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు లే
ఆ
అదే స్నాప్ లో ఎవరితోనూ మెసేజ్లు చేయడు అప్పుడప్పుడు ఇప్పుడు శాండీతో చేసేదాండి నితిన్ మొన్న వచ్చినప్పుడు బ్లాగ్ చేసేస్తున్నాడు శాండీని నా స్నాప్ ఇంకా వాడుతోనూ మాట్లాడటల్
హ
ఆ ఇంకా సరే రా బాయ్
బాయ్ ఎవడ్రా